హలో ఆ ఓకేనా
ఆ ఓకే అండి ఇప్పుడు
కానీ మధ్యలో ఏం మీరు చెవి దగ్గర పెట్టుకోవట్లేదా లేకుంటే
ఇప్పుడు చెవు దగ్గరనే పెట్టుకుంటున్నా చెవు దగ్గర పెట్టుకునే సరికి పైన అన్ని ఓపెన్ అవుతాయి అట్లా అయతుందో మా సరే ఏంటో అర్ధం అవట్లే
సరే మా మాట్లాడా డండి ఏం కాదులేండి నేను గట్టిగానే మాట్లాడుతున్న ఇప్పుడు వినిపిస్తుందా క్లారిటీగా మీ వాయిస్ నాకు క్లారిటీగానే ఉంది కానీ మధ్యలోనే వస్తలే సడెన్ గా వాయిస్
ఉ మధ్యలో కట్ అయిపోతున్నాయండి
ఆది అయితే ఫైవ్ సి
మీరు కో మీరు కొంచెం గట్టిగానే మాట్లాడండి ఎందుకన్నా మంచిది
థర్టీ ఫైవ్ సేక సెకండ్స్ అయితే నాది అయిపోయేది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెకండ్స్ వచ్చింది హు చెప్పండి ఇగ
ఏ మూవీస్ చూస్తారు మీరు ఎక్కువ
పిల్లలు ఉన్నారు కదా మూవీస్ కి వెళ్ళడం చాలా తక్కువ నాకు నేను అన్ని మూవీ వి చూస్తాను నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం మీకు ఏ హీరో ఇష్టం
హీరో అంటే అందరు ఇష్టం రీసెంట్ గా ఇట్లా మ్యారేజ్ అయింది కదా వాళ్ళు ఇష్టం ఇంకా
కొండా ఆహా హీరోయిన్స్ చూశారా మూవీ తన లాస్ట్ మూవీ ఏమో ఉండే
మన గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ ఇవి బాగుంటాయండి.
ఆ మనదేదచూశిరా, వచ్చింది కదండి లాస్ట్ ది లాస్ట్ లాస్ట్ సినిమా ఏంటి తన
అర్ధం కావట్లే,
లాస్ట్ లాస్ట్ సినిమా,
ఇదే అండి డియర్ కామ్రేడ్
అంతే ఆహా హీరోయిన్స్ ఎవరు ఇష్టం,
వస్తున్నారు గాని
హీరోయిన్ మన రష్మిక రష్మిక మందని అన్నారు కదా హీరోయిన్,
అవునవును
హీరోయిన్స్ ఎవరు ఇష్టం, హలో హీరోయిన్స్,
హీరోయిన్ స నేమ్స్ చేపోదు, అండి ఇందులో
అయ్యో అవును కాదు
ఉహు వాళ్లు
ఏం మరి సినిమా ఏం సినిమా చూసిర్రు,
నాకు ఇప్పుడు ఈ మధ్య అంటే అన్ని ఆన్లైన్ మూవీస్ వస్తున్నాయండి, అసలు థియేటర్కి వెళ్ళి చూసే అసలు పరిస్థితి కనబడ, ఇప్పుడు ఏదైనా ఓటీటి ఇ లాప్టాప్ లో చూడడం ఇవి ఇగా అయితుంది అసలు థియేటర్ కెళ్ళి చూడం అసలు తక్,
తెలుగులో మాట్లాడుకోవాలి కదా.
మొత్తం తెలుగనే ఏం లేదు, నార్మల్ గా డైలీ ఎలా మాట్లాడుతున్నము, అంతే
హర్రర్ సినిమా చూస్తారా.
నేను జూడను. ఇంకా హారర్స్ అంటే చిన్నప్పుడు మనం అప్పట్లో, వచ్చేవి కదా కాంచనా,
ఆ
ఉ
రీసెంట్ గా లాస్ట్ లో ఏ సినిమా చూసారు.
రీసెంట్గా అంటే నేను ఇంకా థియేటర్ లో చూసిన మూవీ అయితే, మన ఖుషి ఖుషి విజయదేవరకొండది.
ఆ ఖుషి అవును ఈ చూలేదా మన శంకర వరప్రసాద్ బాగుందంట కదా సంక్రాంతికి వస్తున్నాం
ఆహా లేదండి. చిన్నప్పుడు ఇవి నువ్వు వస్తాంటే నేను వద్దంటానా ఇవి నైన్ంటిస్ మూవీ చాలా బా బాగుండే అండి
అవును వర్షం బొమ్మరిల్లు
ఆహా బొమ్మరిల్లు ఇవి అసలు మూవీస్ ఎన్ని సార్లు చూశినా మనకు బోరే కొట్టదు ఉ ఈ మూవీస్ చాలా బాగుంటాయి
ఆ బొమ్మరిల్లు అయిన నువ్వు వస్త్ తన వద్దంటే నేనే ఇంకా ఆ ఓయ్ సాంగ్స్ అందులో పా అమ్స్ చాలా బాగుంటాయి
అవునండి ఆ మూవీస్ ఆరెంజ్ ఈ మూవీస్
ఆరెంజ్ అసలు ఆరెంజ్ అం ఇ ముందు వేసినప్పుడు బాగాలేదు కాని ఇప్పుడు వేసినప్పుడు మొన్న చాలా మంది చూసడటం మళ్ళ
అవునండి ఇప్పుడు అన్నీ రీ రిలీజ్ అయితున్నాయండి పాత మూవీస్ థియేటర్ లో ఇస్తున్నారు కొత్త మూవీస్ ఓటీటీ లో చూస్తున్నారు
ఈ ఓటీపీ ఓ వచ్చినాక చాలా థియేటర్కి వెళ్ళడం చాలా మంది తగ్గిపోయారు
మూవీస్ గురించి మీ అభిప్రాయం ఏంటండి
ఓకే అండి కొన్ని మూవీస్ అంటే ఫ్యామిలీ అమితోని చూసేటి తీస్త అయితే బాగుంటది కొన్ని మూవీస్ మనం అందరితో ఉ కలిసి రియల్ం కదా
అవును అవును
కొంచెం మేమైన మెసేజ్ ఓరియంటెడ్దు
ఊ
ఉ తీస్తే బాగుంటది
అవునండి నా నా ఉ
సినిమా సినిమా వచ్చింది చూసిరా చిన్నపిల్లల్ది
ఆ చూలేదు కాని ఫ్రెండ్స్ అన్నారు అవునవును విన్నాను చూడాలి అనుకుంటున్నా కాని ఇంకా చూ చూలేదుమూవి బౌందంట ప్రతి ఒక్కరు చూడాల్సి ఇదా మూవి
ఉ అవును
ఇప్పుడు అలాంటిదే దేవుడిది అయ్యప్ప మూవీ తీస్తున్నారు అది ఈ ఇయర్ లోపాల టది అది చూడాలి
మా పిల్లలు చాలా మా పిల్లలకి చాలా ఇష్టం మిరాయి చూసారా మిరాయి
మీరాయా ఆ చూస్తానండి బాగుంటది మిరియా అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మూవీస్ అనేటి ఉంటాయి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు యంగ్ కి యూత్ వాళ్ళు అ ఇప్పుడు అట్రాక్ట్ అవుతారు ఎట్లా అంటే మూవీస్ వాళ్ళు మంచి ఉద్దేశం అంటే ఎట్లా తీసినా కూడా లాస్ట్క ఒక టి ఒక ఉద్దేశం తోటి ఇట్లా చేయొద్దు అట్లా అట్లా తీస్తారు బట్ మనం ఏది చూస్తున్నాం ఏ క్కువ దేనికి అట్రాక్ట్ ఐ తున్నామానేది ఉండాలి ఇప్పుడు కొన్ని మూవీస్ లో ఆ మంచిగా పెరుగుతారు అవి చూడాలి కాని సిగరెట్ స్మోకింగ్ కూడా ఉంటాయి అవి నీ మనంలక్క జయ
అవి ఆ కా కామన్ కొంచెం మంచిది ఏంటిది గుడ్డు ఇప్పుడు తీసుకొని బ్యాడ్ నోలు వయాలండి
ఆ అట్లా దంగల్ మూవీ చూసారా మీరు
దంగల్ వన్ ఆ ఏమో
దంగలు ఒక్కటే ఆ దంగల్లో పిల్లలు ఇద్దరు అమ్మాయిలే ఉంటారు వాళ్ళి ఇద్దరికి కూడా కుస్తి పోటీ నేర్పిస్తారు అయితే నేర్పిస్తే వాళ్ళ ఇద్దరే గెలిచి ఇట్లా మన దేశానికి మంచి పేరు తీస్
అమెరిక అవునవును ఇంక మ హిందీలో చూసిన టీవలో మన ఇది ట్వెల్త్ ఏము ఇంటర్వ్యూ కూడా అది బాగుంటుంది
ట్వెల్త్ ఫైల్ ఇలాంటి మూవీస్ వల్ల మన యూత్ చాలా బాగుంటాయండి ఇలాంటి ఏదైనా మన చూసే దాన్ని బట్టే ఉంటంది మనం చూసే విధానం బట్టి ఉ దేన్ని ఏ ట్ల తీయాలి
చాలా చావాన్నా ఏమో చూసారా
ఇది
సర్లామ
ఉ
హలా
ఆ వినిపిస్తుంది
మో అండి సల్లర్ నేన్ చూలేదు ప్రభాస్ ద నుకుంటారు ఆహా చావనా చూలేదండి
నేను కూడా చూడలే కొన్ని కొంచెం ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే అన్ని ఇట్లా చూడడంతోనే అట్రా చూసి నేర్చుకుంటున్నారు కదా కొన్ని మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఏమన్నా బేస్ మనకి ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలే పెద్దవాళ్ళు క్ రెక్స్పెక్ట్ ఇయ్యాలి అని మూవీస్ కొంచెం ఏమన్నా తీసి
ఇప్పుడు శంకరవర ప్రసాద్ గారు ఇలాంటి కొన్ని ఫ్యామిలీ మూవీస్ అందరం కలిసి మంచిగా చూడొచ్చండి ది కేరళ స్టోరి విన్నర
ఆ ఇప్పుడు కేరళ టూ గుడ వస్తుంది కదా విన్నానుకని నేను చూడలేదు అ మన తెలు ఈ ము క్లిన్స్
అవును ఉమ్ అట్లా ఓకే అండి ఆ మూవీ అ ట్లా అ దాని నుంచి కూడా మనం నేర్చుకొని అట్లా చేయకుండా ఉండాలే వన్నప్పుడు మాకు ఫ్రీ టికెట్స్ ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్క ఉమెన్ చూడాలి అని మా వైప్ పట్లజేస్ సానండి ఇగ మూవీ ఆ చూసాము
బాగుందా నేను చూడలేదు అసలకి నేను టూ ఏంటి మన ఇట్లా ట్రైలర్ లాగా వచ్చినప్పుడుం ఫోన్ ల చూస్తేనే ఘోరంగా అనిపించింది ఇక ఇక వన్ అంటే వన్ నే అవును అందరు అన్నారు చూడాలి అని అన్నారు గని చూడలేదు నేను కేరళ వన్ కేరళ టూ గూడా వస్తుంది ఉమ్ ఇగ అందరు అదే అంటున్నారు చూడాలి ఇగ అని
ఉమ్ చూడాలి మరి చూస్తారా మీరు
చూడాలి టైము ఉండట్లేదు చూడాలి చూస్తా ఎళ్ళట్లేదు చాలా తక్కువ థియేటర్ లా మూవి లో చూసాన్ నిన్ నాన్న ఉ నానా సినిమా చూస్ అమ్మ లాస్ట్ పిల్లలతోని ఎల్లి చూడరు మొబైల్ సరిగ్గా చూడరు దాని బదులు వే వేరే దగ్గరికి తీసుకెళ్ళమంటారు
ఆహా
ఉమ్ ఇంట్లో అయితే చూస్తారు
ఉహు అయినా వాడి మొబైల్స్ కవి అడిక్ట్ కాకపోవడమే మంచిదండి. పె ప్రజెంట్ పిల్లలు ఎట్లా ఉన్నారంటే, మొబైల్ ఇస్తేనే తింటా. మొబైల్ ఇస్తేనే హోంవర్క్ చేస్తా.
మ్ మొబైల్ ఇస్తేనే ఏదైనా! అందరు అదే ఉన్నరు.
అట్లా కాకుండా మన ఔట్డోర్ గేమ్స్ బయ్ టవి గూడా ఇట్ల నేర్పిస్తే బాగుంటది.
ఆఁ మాస్ అంటే ఈ మా నరసింహ లాంటి మూవీస్ అయి తే మం పిల్లలు అట్రాక్ట్ అయితరు అలాంటి మూవీస్ ఏమ కా ఆఁ మనా నరసింహ సినిమా లాంటివి ఏమన్న మూవీస్ చూస్తే మ్ మ్ఁ సాంగ్స్ ఏం బా సాంగ్స్ అయితే ఊకే పెడు తది మా పాప
ఆఁ హా అది మూవీ ఎట్లా ఉందండి? అంటే నేను చూడ్లేదు దే
సాంగ్సే విన్నాను నేను తీసుకెళ్ళలేదు కూడ. ఇంట్లో చూద్దం అనుకున్న నే చూడ్లేదు అసలు సినిమాస్ ఇంట్లో వస్తేనే ఇగ మన మా ఈ సినిమాస్ చూస్తారు మా అన్నయ సినిమా చూస్తాను.
ఆఁ హా ఇది ఓం న మో భగవతే వాసుదేవ ఇది అందులోనే నా సాంగ్!
హాలదే నరసింహ సినిమా నేన్ జూడ్లే మూవీ నేను జూడ్లేదు. ఈ రీసెంట్ గా వచ్చిన సినిమాసైతే అన్ని టీవీ లో వస్తేనే ఓటీ టి లో అండి మీరాయి ఒకటి ఒటీటి లో జూసినా.
ఆఁ హా
బల్గం బల్గం లాం
బలగము నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడుయితే బలగం మూవీ మా కాలేజు మన ఆడిటోరియం లో చూ పించారు ఇంకా మా వైపు బస్ స్టాండ్లలో
ఆఁ ఊర్లలో ఇలా వేసి ఆఁ అలాంటి మూవీస్ అది ఒక్క టి ఆ మూవీ ఒకటి
అది అంతా బాగుంది కాబట్టి మళ్ళా రిలేషన్స్ ప్రజెంట్ జనరేషన్ లో అట్లనే ఉన్నారు అన్నదమ్ములు అక్క చెలలు
మంచిగా తీసారు అసలు ఎప్పుడూ చూసినా బోర్ అనిపియదు అసలు
ఆహా అవునండి సండే సండే దే ఎన్ని సార్లు వేసినా కూడా చూడబుద్ద్దే అయితది ఆ మూవీ
మీ టెన్ మనిట్స్ టెన్ మనిట్స్ అయిపోయింది
హా ఓకే అండి బాయ్
ఓకే బాయ్ థ్యాంక్ మళ్ళీ మళ్ళీ చెయొచ్చు ఒకరికి ఫోర్ కాల్స్ చెయ్యొచ్చు తెలుసు కదా
అవునండి
ఓకే అండి సరేనా మళ్ళీ రేపు మీరన్నా చేయండి
ఓకే ఓకే బాయ్